హలో
హలో
బాగున్నారా అండి
మ్ బాగున్నమండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఇప్పుడే తినేసి వచ్చాం మీరు
మేమంతే అండి ఇప్పుడే తిన్నామండి ఏం తిన్నారండి
అన్నం, పప్పు, రసం, మజ్జిగా
అవునా అండి మీకి ప్రాన్స్ అంటే ఇష్టమా అండ్
లేదండి నేను తినను కానీ మా ఫ్యామిలీలో తింటారండి
అవునండి చెప్ రొయ్యల్ బిర్యానీ చానా బాగుంటుందండి మీకు ఎలా చేసుకోవాలో చెప్పాలండి
ఆ చెప్
ఆ ఫస్ట్ రొయ్యల్ వచ్చేసి మీకు ఎన్ని దాన్ని తెచ్చుకోవాలండి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ రొయ్యలు ఒక ఐదు వందలు గాని కేజీ కానీ తెచ్చుకో కోవచ్చండి మీకి ఇంట్లో జనాల్ని బట్టి తర్వాత బాస్మతి బియ్యం తీసుకోవాలండి రెండు కప్పులు
ఉమ్
పాయలు తీసుకోవాలండి రెండు గాని ఒక నాలుగు గాని సన్నగా తరిగినవి టమటాలు తీసుకోవాలండి రెండు పచ్చిమిర్చిలు ఒక నాలుగు తీసుకోవాలండి అల్లం వెల్లులీ పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు అండి
ఉమ్
తర్వాత పెరుగు హాఫ్ కప్ అండి పసుపు కొంచెం టీ స్పూన్ స్పూన్ అండి కొంచెం కావాలి తర్వాత కారం ఒక టేబుల్ స్పూను ధనయాల పొడి ఒక టీ స్పూను గరం మసాలా బిర్యానీ మసాలా ఇవన్నీ కావాలి కదండి దాంట్లో కి పదార్థాలు కొత్తిమీర పుదీనా నెయ్యి నూనె ఉప్పు దాల్చిన చెక్క లవంగాలు యాలకలు ఇవన్నీ కావాలండి
ఆ అండి
ఆ ఇవన్నీ ఎస్ కుంటేనే కదండి బాగా టేస్ట్ వచ్చేది మనకి ఆ తర్వాత మనం ముందుగా బాస్మతి బియ్యం ని ముప్పై నిమిషాలు నానబెట్టి కడగా అండి
ఆ
కడిగి అది డెబ్బై పర్సెంట్ ఉడికించుకోవాలి మనం ఫస్ట్
ఆ అండి
ఆ ఏదో సౌండ్ వసున్దండి మీకి బ్యాగ్రౌండ్ లో కొంచెం
ఇప్పుడండి
ఆ ఇప్పుడోకే ఆ ఓకే అండి.
మ్
ఆ ఆ రొయ్యల్ని ఫస్ట్ బాగా శుభ్రంగా కడుక్కోవాలండి పసుపు. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి రెన్ నిమిషాల్ పాటు అవి దాన్ని బాగా మ్యాగ్నేట్ జే. స్కోవలి మనం
అ అండి
ఆ తర్వాత ఒక గిన్నెలో నుూనే అవే బేసి దాన్ట్లోకి ఇవన్నీ ఏయాలండి దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కలు, బిర్యానీ ఆకు వేయాలండి.
మ్
తర్వాత ఉల్లిపాయలు బంగారు వచ్చే బర్ర బంగారు రంగోచ్చే వరకు వేయించుకోవాలండి బాగా.
అవును
పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయిన్ వేపాలండి అంత ఫస్ట్.
ఆ అండి
టమోటాలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి కారం, ధనాల్. పొడి గరం మసాలా బిర్యానీ మసాలా వేసి కలపాలండి బాగా ఆ మనం మ్యాగినేట్ చేసుకున్నాము కదండీ రొయ్యలు. అది వేసి బాగా కల్పుకోవాలండి న్ కొత్తిమీర పుదీనా గా ఏసి కలపాలండి బాగా
ఆ
ఆ మనం ఇప్పుడు ఈ రొయ్యలంతా చేసుకున్నాం కదండి, ఫస్ట్ బియ్యన్నీ ఒక లేయరు రో. రొయ్యలు ఒక లేయర్ అట్లా లేయర్ లేయర్ ఏసి బాగా కలపాలండి అంటే అది పెట్టాలి దాన్పైన ఏదన్న బరువుది పెట్టి మూద పెట్ ట్టాలండి పది గాని ఇరవై నిమిషాలు గాని
అ
అ పదైదుగాని, ఇరవై నిమ్షాల తర్వాత తీస్తే బాగా గుమ్మగుమ్మలాడే బిర్యానీ తయారయితుందండి.
అవునండి
ఆ మీకు ఇంగా ఏమైనా తెలుసాండి
నాక్ టమోటా రైస్ చేయడం వచ్చండి
ఆ అంటే కొంచెం పక్కకేళ్ళండి వామ్టే గా సౌండ్ చాలా వస్సాంది.
ఇప్పుడు అండి
వస్సాందండి చానా
మేం బయటున్నానండి అందుకలా వస్తాంటుంది
ఆ అండి
మ్ టమోటా రైస్ చేసుకునేకి ఫస్ట్ రైస్ అండి, మ్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి సరిపోయేటట్టు.
ఓకే
ఆ దాని తర్వాత కొన్ని టమోటాలు కట్ చేసుకోంని ఒక పది పదహైదు ఇంట్లో మనుషుల్ని బట్టి టీ దాని తర్వాత రెండు మూడు ఎరగడ్లు కూడా కట్ చేసుకోండి ఆనియన్స్
ఓకే అండి
కారం ఎక్కువ తింటే కొన్ని మిర పచ్చిమిరకాయలు ఎక్కువ కలుపుకొని లేదంటే కొన్ని చాలండి ఒక ఐదారు
ఓకే అండి
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ టేబుల్ స్పూను
ఆ అండి
దాని తర్వాత ఆయిల్లో ఆయిల్లో అవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో కొంతసేపు వేగనిచ్చండి
ఆ అండి
అ కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కావాల్సినంత వేసుకోండి మీకు ఇంకా కొంచెం కావాల్సి వస్తే కొంచెం మిరప పొడి కూడా వేసుకోండి
అ అండి
కొత్తిమీర కొత్తిమీర గార్నిష్ కోసం ఫస్ట్ రైస్ని వాష్ చేసుకోవాలండి
ఆ
వాష్ చేసుకొని కోన్ సేపు నానబెట్టుకోవాలి దాన్ని దాని తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఇవన్నీ ఎంచుకుంటాం కదండి
ఆ అండి
ఆయిల్ ఆనియను మిరకాయ మిరకాయలు అని వేసి కొంచెం ఫ్రై చేయాలండి దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంత ఫ్రై చేయాలి దాన్ దాని తర్వాత టమాటోస్ వేసి సో అవి టమాటాలు కొంచెం సాఫ్ట్ అయిపోయేంత వరకు కుక్ చేయాలండి అట్లే ప్యాన్ లోనే దాని తర్వాత సాల్ట్ టర్మరిక్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి
ఆ అండి
ఆ ఫస్ట్లో మనం కు రైస్ కుక్ చేసుకుంటాం కదండీ ఈ రెండు బా రెండు బాగా మిక్స్ చేసుకొని మరి కొంచెం కొత్తిమీర అది ఫస్ట్ కట్ చేసుకుంటాం కదా అది గార్నిషింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు చండి ఆ టమాటో రైస్ బాగుంటుందంటే ఈజీ ప్రాసెస్ ఫాస్ట్ గా అయిపోతుంది
ఓకే అండి
ఉమ్
మీకు ఇంకా మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్పాలండి అది చాలా బాగుంటుందండి టేస్టీ గా మీరు తింటారండి మష్రూమ్ మ్మ్
ఆ తింటానండి
చెప్తా చూడండి ఈ ప్రాసెస్ లో చేసుకోండి చాలా బాగుంటుందండి ఆ ఫస్ట్ వచ్చేసి కావాల్సిన పదార్థాలు తీసుకోవాలండి దీనికి మష్రూమ్స్ ఓ మీకు ఎంత కావాలంటే కోండి మష్రూమ్స్ మనం ఆర్టిఫిషియల్ గా కంటే మనం ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఊరుములు వచ్చినప్పుడు ఆ ఊరుములు వచ్చినప్పుడు అప్పుడ అంతా వ తాయి కదండి అ వాటితోనే ఎక్కువ చేసుకోవాలండి
అవునండి బయటవి మంచిది కాదు
ఆ బయట అసలు మంచి కాదు అవంతా నల్లగా ఉంటాయండి ఏవో అసలు బాగుండవు
ఆ అంత కెమికల్స్ తో చేస్తారు
అవునవునండి బాస్మతి బియ్యం రెండు కప్పులు దీసుకోవాలండి ఉల్లిపాయలు రె ండండి టమెటాలు రెండు పచ్చిమిర్చిలు ఒక నాలుగు దీసుకోవాలండి ఆ తర్వాత అల్లం వెల్లులి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు పెరుగు హాఫ్ కప్పు దీసుకోవాల్ లీ పసుపు ఒక కొంచం దీసుకోవాలండి పసుపు కొంచెమేగద ఏస్కుంటాం ఎక్కువ ఎక్కువ ఏస్కోమ్ తర్వాత కారం ఒకటే స్పూన్ దిస్కోవాలి ధన్యాల్ పిండి ఒక టీ స్పూన్ దిస్కోవాలండి తరాక గరం మసాలా ఒగ టీ స్పూను బిర్యానీ మస్ సాలా కొత్తిమీర కొత్తిమీర బాగా చిన్నగా తరగాలండి కొత్తిమీర పుదీనా అనేది నెయ్యొచ్చేసి రెండు టేబుల్ స్పూండ్లండి నూనె మూడు టేబుల్ స్పూన్లు ఆ ఉప్పు మనకు తగినంత దీస్కోవాలండి క బిర్యానీ స్పైసెస్ దాల్చిన్ చెక్క లవంగాలు యాలక్కలు బిర్యానీ ఆకు వీళ్లంతా దీస్ కోలండి ఫస్ట్ వచ్చేసి మనం ఏ బిర్యా ఇ బియ్యం ని బాగా కడిగి పెట్టుకోవాలండి ఆ తర్వాత మష్ బాగ కడగాలండి మనకి భూములో నుంచి వస్తాయి గదండి అవి కంత మట్టి మట్టి ఉంటాయ్ గాబట్టి దాన్ని బాగా కడుక్కోవాలి ఫస్ట్ మనం
అవునండి
ఆ ఒగ పాత్రలో నూనె నెయ్యి వె ఆ వేసి దాల్చిన చెక్క లవంగాలు యాలక్కలు బిర్యానీ ఆకు వేయ్యాలండి
ఆ
ఆ తర్వాత ఉల్లి ఉల్లిపాయలు వేసి అవి బంగారు రంగు వచ్చే వరకు బాగ్ వేయించాలి ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి వేయాలండి
అవునా
ఆ తర్వాత టమోటాలు వేసి మెత్తగయ్యే వరకు కల్పాలి తర్వాత పసుపేసి కారం ఇవన్నీ మసాలాలు ఏయాలండి దానాల్ పిండి గరం మసాలా ఆ బిర్యానీ మసాలా ఏసి కల్పాలి బాగా తర్వాత మనం పెరుగు ఏసుకోవాలండి పెరుగు ఏస్కుంటే బాగ టేస్ట్ ఉంటుందండి ఇది బిర్యానీ ఆ పెరుగు వేసి బాగ్ కలుపుకోవాలండి
ఉ
ఆ తర్వాత మష్రూమ్స్ ఏస్ కోల్లండి మనం మష్రూమ్స్ వేస్కొని బాగా ఏ పది నిమిషాలు అట్ల బాగా ఉడికించాలి దీన్ని
ఆ
ఆ ఉడించికించి తర్వాత మనం కొత్తిమీర పుదీనా చిన్న చిన్నగా గడ్ జేసుకున్నాం గదండి అదే సి బాగా కల్పాలండి
అవునండి బాంటుందా అండి
ఆ చాలా బాంటుందండి ఆ తర్వాత మనం ఉడికించుకున్నాం గదండి ఫస్టు బియ్యం నాన్బెట్నామ్ గదండి అవి డెబ్బై శాతం వరకు ఉరికి ఉడికించుకోవాలి పక్కన ఆ బియ్యం ని వేయాలండి
అవునా అండి
ఆ బియ్యంని వేసి బాగ్ కల్పి తర్వాత నెయ్యి కొత్తిమీర పుదీనా చల్లల్లం డి
ఆ అండి
తర్వాత బా మూత పెట్టి బాగా మంట పెట్టాలండి ఒగ పదైదు ఇరవై నిమ్షాలు దాన్ని దమ్ చేయాల బిర్యానీని ఆ తర్వాత మనం వేయించుకున్న ముందే వేయించుకున్న ఆనియన్స్ చల్లితే అది చాలా బాగుంటు ందండి చాలా రుచికరంగా ఉంటుంది మష్రూమ్ బిర్యానీ అనేది
హెల్దీ కూడా కదండి ఎందుకంటే నన్చురల్
అవున అవునండి మష్రూమ్ కర్రీ గాని బిర్యానీ గాని చాలా బాగుంటాయిండి మీకు ఏది ఇష్టమండి మష్రూమ్ కరీనా బిర్యానీనా
కర్రీ ఇష్టం అండి మా మమ్మీ బాగా చేస్తది
మష్రూమ్ బిర్యానీ కూడా ఇది నేను చెప్పినట్టు ట్రై చెయండి చాలా బాగుంటుంది అసలు
అవునండిసస్తాం మేము హాస్టల్లో ఉన్నప్పుడు మాకి ఫ్రై కూడా పెట్టేవాళ్ళండి బాగుండేది
ఆ అండి చాలా బాగుంటుందండి
అవును
ఆ
ఇంకేమండి మీరిప్పుడు ఏం తిన్నారు
ఆ మేము ఇప్పుడు చికెన్ కర్రీ అండ్ రైస్ తిన్నమండి మీరు
మేము పప్పు అన్నాం రసం తిన్నామండి
అవునండి చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి అది కూడా ఈజీ ప్రాసెసే కదండి వచ్చా మీకు ఎలా చేసుకోవాలో
ఆ వచ్చండి
ఆ అండి ఎట్లా చేసుకుంటారండి అంటే బాగా చేసుకుంటారా దాన్ని మ్యాగ్ిననేట్ చేసి చేసుకుంటారా అట్లా
మ్యారినేట్ చేస్తే చేసుకుంటామండి
ఆ మ్యాగినేట్ తీసేసుకుంటే అంటే టేస్ట్ చాలా బాగుంటుంది లేండి
ఆ అవునండి
ఆ ఇంకేమండి సరే అండి
ఆ సరే అండి బాయ్
మ్